నా
నమస్కారం అండి చెప్పార అనుకున్నాను నను రాసనికి చెప్పకుండా చేసాను కదా
ఆ
అటు చేస్తే ఆమె ఫోన్ ఇప్పు చేస్తలే అని మళ్ళీ ట్రై చేసినా
ఆ
పడుకుందో ఏమో ఏండగ వచ్చి ఎట్లా ఏంది అని వ ఎ ది ఇప్పి ఇస్తా అది ఏదంటే మనం ఖచ్చితంగా ఇప్పిస్తాం
ఆవు
హుమ్ ఎందుకంటే చాలా ప్రాబ్లం అయినాయి కాబట్టి చెప్పద్దానే వెయిట్ చేస్తానా ఏం చేస్తున్నడి ఇంకా
ఈమె మా ఇంటి పక్కమె అంటుంది కదా ఒక లాగిన్ చేసేటప్పుడు ఇంకో లాగిన్ తీసుకోదు కావచ్చు నువ్వు చేసుకొని వే హో పిన్ని అంటారుందండి
అవునా
ఆ మే నాలుగైదు వాడొచ్చా కాని నిన్నట్లాంట అన్నాడు
అవునా మరి నాలుగు వేస్తుంది కదా ఆమె అట్లా
అ
హ
నిన్న అయితే గ్రామ పంచాయతీకిి వెళ్ళింది అటండి పట్టా బుక్కులు పట్టుకొని
ఆహా
అక్కడ మీ మామయ్య ఉంటాడు ఓటీకి చెప్పండి ఏదమన్నా గూగుల్ పిలవు ఏవళ దాంలో ఏన్నా చేసుకుంటా ఆ అనే ఎప్పడందండి
అయ్యో హ
ది మళ్ళీ ఆజ్ఞపంచ కాాలంటే చెప్పని చెప్పలేదు అటన్ని
ఆహా
మల్లా తర్వాత ఫోన్ చేయన్న చేయి చేయడానికి మాట్లాడిందండి మీకుసేపు
ఆహా
ఉ
లాస్ట్ టైమ్ గూగుల్ పిల్లా నేను ఒక్కదన్న చేసినా గుర్తుందా అండి అందరివి
ఉ
అందుకే ఎవరికి ఇట్లా ఫోన్ అవసరం రాకపోయేది అంటే అన్ని ఒక్కదానిదే పెట్టు అనమాట ఒక్కరే చేసినటట్టు పెట్టు మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యలే ఈసారి ఎవరిది వాళ్ళక అయ్యేసరికి ఇబ్బంది అయితు అండే వ పోల్ వాళ్ళకు
అ
వంట చేసి రండి
ఇ అంటేముందండి పొద్దున్న తిన్న మధ్యాహ్నం ఎగ్స్ వేచ్చుకొని అండుకోవాలి ఇక అంటే పొద్దుది కాకరకాయ టమాటా ఉందండి వగ తిన బుద్ధ అదలేదాని టేస్ట్ అనుభలే
ఆహా
పిల్లలు భార్య పిల్లలు భార్య అంటే తీసుపోవడానికి అద్దానికి ఏమన్నా కష్టం ఏముందండి చెప్పండి ఒకసారి
ఆహా
నేను మా వాళ్ళతో కూడా అడిపియలేదు కదా అండి అడిపియకున్నా కూడా అందరి ముందు నన్ను పిల్లలాగా చేసారు కదా మీరు అని మాట్లాడుతున్నాడుని నాతో
అయ్యో
అంటే నా వాళ్ళు అడగక ముందుకే గంత భయపడతా దాన్ని అడిగితే ఇంకేన్ని నన్ను ఎట్లా చేస్తాడండి
ఎమో అండి అది గుడా నిజమే
ఆ
మన ముందు కట్ట భయపడుతుట అడి నాక
మళ మా అవున్నా మామ్మ అడిగినప్పుడే మ అమ్మతోని ఇట్లా అట్లా అనిపి అడిగి తట్టాను మాట అండే వాడు అడుగుతే కూడా మాట మీద మామద పోయేటప్పుడు కూడా అందుకే నేను అనలేదా అండి మీతో చెప్పలేదు అయితే ఇలా ఫోన్ లో మెసేజ్ చేసి ఆడికి నేను అనలేదా అండి నన్న మ మన తర్వాత ఏమన్నా అడిగకపోయింది అట్లా ఏమ నలమ్మతోని అడిగియి మండిపోయటప్పుడు ఇప్పుడు తీసుకుపోతా నన్ను కూడా ఎప్పుడద అని అన్నారు కదాండి ఇప్పుడు నన్ను అందరి ముందు ఆ అట్లా అని మళ్ళీ ఇప్పుడు అందరి ముందు అవలేనీ ఇసారండి నన్ను అని చెప్పు అంటున్నారండి ఛార్జంగ్ చేసాడండి మొన్న
అవునా
మీరు బర్త్డే సెలబ్రేషన్
అవునా మరి ఇట్ల అయితే ఎట్లా అనేసి అడగలేదా మీరు ఇలను సర వేరు వేరుగానే
నేనే డైరెక్ట్ నువ్వు వస్తే వస్తా అని చెప్పానండి అయిన కూడా వాళ్ళందరి ముందే టవలేగాని చేసి నేను ఏం పని చేయనట్టుగా తి కొట్టినాట్టుగా తిట్టునట్టుగా ట్టుగా నన్ను అందరి ముందు అట్లా మాటల దిండు అని అనిపిందని చిన్న గొ చిన్న గొడవ లెక్కనే అనిపిస్తుంది అట అండి ఆయనకు
అయ్యో
నువ్వు చేసుకున్నావువని మంచిగా ఉన్న తర్వాత నేన్న ఎందుకు పంటదండి మరి నువ్వు నువ్వు కరెక్ట్గా లేవు కదా ఇంట్లో
ఆ
నువ్వు కరెక్ట్ ఇంట్లో లేక నువ్వు వాళ్ళతోను విళతను ఇంట్లోన్న దాన్ని బయటేస్తాన్నావు కదా నువ్వు అట్లా ఆనదండి అధే ఎధో చిన్న గొడావా అ వాళ్ళ అంటే ఇంట్లో వాళ్ళ చిన్నదనిపిస్తుద నీ
ఆ
ఆ నేనే వాళ్ళకు చిన్నగానే అనిపిస్తుంది మరి ఇంట్లో వాళ్ళకు మరి అన్నదానికి
ఆంథే అండి ఇగ్గర ఎండల బాగా కొడుతునే అండి
కొడుతున్న అండి
మంది కట్టుకున్నారట్లేదండీ
ఉ పూలు కుండలల్లో రంజన కులల్లో నీ వాళు రోజుకుడా ఆగాలి ఫ్రిడ్జ్ లో ఏద అతేలు ఎస్తండి ఉతికెలు అవుతున్నాయండి చిన్నపిల్లలకు
ఆ ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నాం అండి కానీ మా పిల్లకి వస్తున్నాం నేను మా బా మా ఆయనయి మల్లి పోస్తే జలుబు చేస్తుంది కదాని
కనీసం మా ఇంట్లో కూలర్ కూడా సరి చేయలేదండి మరి పిల్లలు ఎట్లా ఉంటారని కూడా ఆలోచించకుండా ఆయన స్వార్థంమయినా చూసుకున్నాడండి ఏం చెయాలి
ఆహా ఎక్కడ అడిగి చూసి చూపించుకో పోయారు ఎక్కడనైనా చికాకులైతేనే
అలాంటివి అలాంటివి పట్టించుకోవధండి ఆయన
ఆహ పట్టించుకోడాయే పని చేయడాయే ఎట్లా
హ
హ్మ్మ్ మాది కూడా కూలర్ ఆగే పోయింది ఇబ్బంది అయితుందండి మా బాబు ఇబ్బంది పడతాండు బాగా
అద మళ్ళ ఫ మాగా
మద రేఖలింద అయిందింది బాగాగాలి వస్త ఫ్యాన్ రెండు ఫ్యాన్ ఉన్నా ఒక రూమ్ ఉన్నాయి గానీ ఇం కోగొడతలేదు తిరుగుతలేదు ఫ్యాను చికాకులేస్తుంది
అ
ఉ
ఒక ఫ్యాన్ కూడా ఫ్యాన్ కూడా ఫ్యాన్ కూడా అతలు చిన్నగా నడుస్తుందివి ఎట్లా పండుకుంటాడో ఏ న తెలువద అండి మస్తు రాజా ఆ రాజా బతుకండి
ఆహా
రాజా బతుకు
ఆమ్మ్మ్
హ నేను ఎట్లాని రావాలండి నువ్వు నీకు నీకు ప్రేమ అనేది లేని లేదా నీకు నీ నర్చ్చి ఎట్లా అనే కావాలి
ఆ అది కూడా వాస ఇ వాళ పదం కొంట కనసి సపడ పోండష్ మరి ఇట్లా అంట అట్లా అంట లేదు కదా
సీ వా వా వా పో కాల
వచ్చ నను బ మమ్మ అచ్చన్న కోలేవ
అచ్చంది
హ
అతే ఇవో వడ్ల బస్ తలుగు మామూలు మామ్మ కింద పడేషన్లు దీన్ని తీయాలి అంతేనా ఆ ఇట్లా పట్టు చెప్పండి ఇంకా మళ్ళ పడుతయ్ మరి బత్తా తీద్దాం
బట్టలు పిండేసిన బట్టలు మడత చేస్తున్న
అవునా
ఇది ఏడ పెట్టిరావాలె బాబు లేసాడ
అవునండి లేసిండు
హు తింటా తింటా
అమ్మమ్మ ఉండది అంటే పొద్దటిదే తిన్నాం మధ్యాహ్నం తినమండి మేము
గాలి వస్తే కూలర్ బాగుచేస్తలేడండి మా ఆయన మొండి వున్నాడుకదా మీ ఆయన లెక్కనే
మీ ఆయన పని చేస్తున్నడు కదనే మీ ఆయన పని చేస్తున్నడు కానీ మీరే ఎవరైనా రిపేర్ వాళ్లనోచ్చి చేయమని చెప్పండి మీ ఆయనకు ఈజీ కదా
మా ఆయన ఇప్పుడు కాలిగనేఉన్నాడు పొద్దున్నే పనిలో వున్నాడు ఇప్పుడు మొన్న కాలిగానే ఉన్నాడు కానీ చేతకావట్లేదట పాపం అందుకే చెయ్యలేదండి
మ్మ్
ఆయన కూలర్ ఉంటే ఆయన ఎక్కువ పడుకుంటడండి ఇక నాకన్న నేనే పడుకొను పడుకుంటే ఈ టైం లో వచ్చేసి కాకపోతే కూలర్ వేసుకొని ఉత్తిగానే ఫోన్ చూస్తగానీ నిద్ర పోను నిద్రనే పోను ఎప్పుడో ఒకసారి తక్కువ ఆయన అయితే కంపల్సరీ పోతాడు కాబట్టి బాగు చేసుకుంటే బాగుంటది కదా సరే అండి
మ్మ్ హ్ హలో
వింటున్నా వింటున్నా
ఆ
ఏం చేస్తూ
వడ్ల బస్తా అయితే వడ్ల బస్తల పైన మా అమ్మ అప్పల డబ్బా పెట్టిందండి
ఆహా
అవి తీసుకోవడానికి పోతే బస్తాలన్నీ కింద పడ్డాయండి ఇంకా నయ్యం వాళ్ల మీద పడలేదు
అయ్యో
కొట్టానండి ఇగా ఈ కట్టెతోని
ఓ షెట్
చెప్పుతే అస్సలు వింటలే చోప్ తే అస్సలే వింటలేరండి మరి ఏం చేయాలే పండుకున్నారు ఒకరు వండు ఇద్దరు పండుకున్నారు చిన్నామే మా అమ్మ మొక్కజొన్న కాంకులు తెచ్చిందండి అవి ఒలుస్తాంటే చూస్తంది
ఆ
కట్టయింది కట్ చెయ్